గుడ్ ఈవినింగ్
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్
ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి ఇప్పుడే ఇంట్లో కూర్చున్నాను.
పనయిపోయిందా?
అయిపోయిందండి ఇంతకుముందే అయిపోయింది తిన్నామండి. షర్బత్ తాగినాం, అన్నం తిన్నాం. అంతా అయిపోయింది మాది. ఏం చేస్తున్నారు మీరు?
నేను ఇగో బోలు బయట వేసుకున్నానండి బోల్ దోమేటివి ఉన్నాయి నాకు.
ఏం చేసారు ఈయలా ఏముండాయి.
ఇవాళ ఆలుగడ్డ కూర, కిచిడి తెల్ల కిచిడి ఎల్లో కిచిడి
మ్
షర్బత్ మళ్ళీ స్వీట్ అన్నం. చేసేదింటదండి ఇవన్నీ చేసినాను అండి
అన్నీ అయి పోయినాయా?
అన్నీ అయిపోయినాయండి.
టోటల్ పని మొత్తం చేస్తున్నర
ఉమ్
ఇయటికి ఎన్ని రోజులండి
ఈ ఆటికి తొమ్మిది రోజులండి
తొమ్మిది రోజులు రేపైతే అయితే ల
రేపటికి లాస్ట్ అయిపోతదండి ఇక
సరే ఇప్పటికి లాస్ట్ అయిపోతాడండి
అ
పీర్ల పండుగ అయిపోయినకే అవునండి నేం తిన్నామండి ఇంతక ముందే తిన్నా ఆలుగడ్డ కూర తోటి తిన్నా
అచ్చ అచ్చా ఆలుగడ్డ కూర చేసారా
మలిగా తిన్నాను తియ్యటి అన్నం తిన్నాను షర్బత్ తాగినాను
అచ్చా
ఇగ బయటికి వెళ్ళాలండి మెల్లంగ
ఉమ్ ఇప్పుడు ఎళ్తున్నారా
అవునండి ఇప్పుడు వెళ్ళాలి ఇగ మెల్లంగా బయటికి వెళ్ళాలి నిన్ననే ఎటు వెళ్ళలేదు ఇంట్లోనే ఉండే ఇయల నైట్ మొత్తం తిరగాల మంచిగా తిరుగుత ఇగ ఇగ అలా
అవునా మనస్పూర్తిగా ఇగ
అంతే అండి ఇక అయ్యాట ఒక్క రోజే ఉంటది కదా అండి ఎంత చేసినా ఏమి చేసినా ఇయల ఒక రోజే కదా అండి పుష్టిగా మనస్పూర్తిగా తిరిగలండి
అచ్చ అచ్చా
ఇంకా మీరెక్కడే పిల్ల లు వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళారండి
అచ్చా అచ్చా ఆహా
అక్కడికి వెళ్ళారు అక్కడ ఎవరెవరు ఉంటారు ఇప్పుడు కొద్దిసేపు ఆడుకొని మెల్ల లంగా
సరే
మంచిగా వస్తారండి మా ఆవిడ పని చేసుకుంటుంది ఆ పని అయినాక మెల్ల లంగ వస్తారు
అచ్చ అచ్చా పోనీ అండి పని అయితే అయిపోతుంది అప్పటి వరకు
అయిపోతదండి అప్పటివరకు పని అయిపోతది ఆమెది కూడా చూసుకుంటా ఉంటారు నాకు సరిగా అవుతుందండి
అచ్చాహా
ఉమ్ మీరెక్కడికైనా వెళ్తారా అండి ఇయల
ఉహు
మీరు వెళ్తుండ్రా ఏటైనా
ఏమో చూడాలండి లేదంటే మా బంగ్లాకాడనే ఉంటాం మా ఉన్నాయి కదా ఇక్కడ
ఉన్నాయా మీకు ఇక్కడ
హా ఉన్నాయి కదా
దగ్గర్లో ఉన్నాయా
దగ్గరలో ఉన్నాయి కొంచెం అ
మంచిగా ఆడుకుంటా పాడుకుంటా అన్నీ చూడ వచ్చార ఇంటి కాడ నుంచే చూస్తుర్ర లేకుంటే మా బంగ్లాకాడికివేలతర మీరు
ఆ
ఎక్కువ శాతం బంగ్లా కాడికే వెళ్తారా
ఆ
అచ్చ అచ్చ అవున అండి
హ
దగ్గరలో ఉందా అండి చాలా
ఆ కొంచం
ఎందుకు మీ ఇల్లు మీద ఎక్కి చూడలేరా మీరు అది చుడచ్చు కదా ఆ ఏమండి
సరిగా కనబడదండి
కనబడద
హ
అవునా
అ
అక్కడికి వెళ్తే దగ్గరలో కనిపిస్తది కా చాలా దగ్గర్లో అంతేనా
ఎట్లా అని చెప్పండి ఇంకా ఎవరెవరు వెళ్తారు మీకు ఫ్రెండ్స్ ఉన్నార ఎవరైనా
ఆ మా కజిన్ సిస్టర్ ఉన్నారు ఏ లేదండి మా కజిన్ సిస్టర్ ఉంది మా అత్తయ్య ఉంది ఆ ఇంకా మా అత్త వాళ్ళ ఉంది మేము అందరం కలి అక్కడికి వెళ్ళి చూసి చూసి వస్తాను ఇగ
ఉందా అండి
ఉ
బాగుంటదా మజ్మా మంచిగా అవుతుందా అండి
ఆ బాగా అవుతదండి ఆ బాగా అవుతదండి
చాలా బాగుంటదేమో
హ
వర్షాలు ఎట్లున్నాయండి మీదిక్కు
వర్షాలు ఉన్నాయండి ఇన్ని రోజులు రాలేదు వర్షాలు పాపం పిల్లగాలు ఎంజాయ్ చేసి ఇ టైంకి వర్షాలు వస్తున్నాయండి
వర్షాలు కూడా వస్తున్నాయి అవునండి చాలా ఇబ్బంది అయితుందేమోగా పాపం ఎంజాయ్మెంట్ మొత్తం వేస్ట్ వేస్ట్ అయితు ఉంటది ఉమ్
పిల్లలు అదే అంటున్నారు పాపం ఈ వర్షం ఏందిన్ని రోజులు రాలేదు ఇప్పుడు వస్తుంది మాకెం ఎంజాయ్ లేకుంట
అవునా అండి
ఊ అంతే కదా అండి పాపం
అవును కరెక్టే కదా అది కూడనే నిజమే ఎంజాయ్మెంట్ సంవత్సరంలో ఒక్కసారి వచ్చేది
ఊ
ఎంజాయ్మెంట్ ముసుండెటోన్ని ఆ
ఏ ఊరికేళ్తారండి సాయంత్రం
ఏమోండి చూడాలి సాయంత్రం ఇప్పుడు ఒక ఊరుంది అటు వెళ్ళాలా లేకుంటే ఇటు లోకల్ లోనే చూడాలా అని ఆలోచిస్తున్నాం చూడాలె నా సాయంత్రం ఏమైతదో మరి ఏంటిదో ఎక్కడికైనా బయటికి వెళ్ళాల
ఎవరెవర్యెల్తరండి
మేమే ఎళ్తమండి ఫ్రెండ్షిప్ మళ్ళీ ఫె వెళ్తు ఉ
ఫ్రెండ్స్ ఉన్నరా
తమండి
అచ్చ
ఫ్రెండ్స్ మేమే బయటికి వెళ్తాము ఇట్లా చూసుకొని ఎక్కడైనే ఎంజాయ్మెంట్ మంచిగా అనిపిస్తది అదు స్ కుంటు ఉంటం
అచ్చ అచ్చ అహా ఎక్కడ మంచి గనపడితే అక్కడ చూసుకుంటా ఉంటారు కావచ్చు ఇగా
టె నండి
ఆహా
ఇంకా
ఇంకా చెప్పాలండి ఎ మీరేం చేస్తూ ఉంటారండి
లోకల్ లో రియల్ ఎస్టేట్ చేసుకుంటుంటాండి అవునండి అబ్బా చెప్పకండి బాగా లాస్ట్ లాస్ట్ నడుతుందండి చాలా విపరీతమైన లాస్ లో ఉందండి
ఎందుకండి ఇప్పుడు నడుస్తలేదా అంత
మొత్తం డల్ అయిపోయింది మా ఊర్లో అయితే
అవునా
ఉ చాలా అంటే చాలా టూ మచ్ డల్ అయిపోయిందండి ఏం చెప్పలేకపోత న్నాం కదా ఏం చెస్దాం ఇక్కడ అంతే ఉంటది ఎక్కువ శాతం ఒకప్పుడు అవునండి అవునండి ఇంతకు ముందు అంటే చాలా బాగుండే కాకపోతే ఇప్పుడు ఆ ఇప్పుడు అంత లేదండి ఇప్పుడు చాలా తక్కువ ఐపోయిందండి రూట్లెస్ గా బాగా తక్కువైపోయ్
అయ్యో
ఒకప్పుడుండే చాలా బాగుండే కానీ ఇప్పుడు అంత లేదండి
మరి వచ్చినప్పుడు వస్తాయా అండి మంచిగా డబ్బులు
ఆ వస్తాయి అండి దాదాపు ఒక ఇట్ల ఐదు పది ఇట్ల దొరుకుతా ఉంటంది చెప్పైనప్ప
హ
ఏం చేసినాం ఎప్పుడు వచినప్పుడు చేసుకోవాలి ఇక
అంతేనండి
ఆమ్
అంతేగా తప్పదికదా
ఏ చెతారే ఏదో పొట్ట కూటికి పొట్ట కూటికి ఇట్కేదు ఒకడ చేసుకుంటూ ఉండాలి కదా
అవును
కదా అప్పుడప్పుడు అంతా అంతా చేసుకుంటూ ఉండాలి తక్కువలో తక్కువ అన్నట్టు కొద్ది కొద్దిగైనా పర్వాలేదు కానీ చేసుకుంటు ఉండాలే వెంచజతే అంతేనా లేదా
అంతే అంతే వీలు ఉన్నంతసేపు చేసుకోవాలి
ఏదైనా ఒక్కటి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది లే అక్క
దాని తర్వాత మనకు దొరకాలంటే కూడా దొరకాయి కదా పనులు
అప్పుడు దొరుకుడు చాలా కష్టం అంటాయి
అదే కదా మనం చేద్దాంమన్నా కూడా దొరికాయే పట్ల
సరే అండి చాలా విపరీతమైన అంతస్తున్నారు పోలం
ఆమ్
చాలా విపరీతమైన ధరణలు ఇ ఇంకా కాంపిటీషన్ బాగుంది ఇంకా టూ మచ్ కాంపిటీషన్ నడుస్తుంది అవునంది
దొందలు అంటేనే అట్టులు ఉంటాది
ఏం చేద్దాం కాంపిటేషన్ బాగుంది ఇక్కడ లోకల్ అట్టే మాకు ఏదో ఇట్లా వర్షం పడుతుంది మరి ఏమవుతుందో తెలివదండి ఈ చినుకులు అయితే పడుతున్నాయి ప్రస్తుతానికి చె
చినుకులు పడుతున్నాయ మీ సైడు
అవునండి పడుతున్నాయి కదా
య
ప్రస్తుతానికి చెనుకులు పడుతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అయితుందండి మెల్ల మెల్లంగా
ఇడ ఒక్క రోజనా రాకపోతే మంచిగా ఉంటా
బాగుంటుండే కాని ఏం చేసినాం ఇప్పుడు
ఉమ్
ఎటు కాకుండా అటు లేరు ఇటు లేరు అనుకుంటా అటుంది ఇది ఎటు పోకుంటా పగటీల వస్తే ఏం కాదు కాకపోతే నైట్ రావద్దని ఇట్లానే ఉంటది కదా ఏదైనా కానీ పోలి గమ్స్ ఉమ్ పగటిల ఇట్టా వర్షమొచ్చినా ఏం వచ్చినా ఏం కాదండి కాకపోతే నైట్ రాకుంటే బాగుంటాయ్ నైట్లా ఎంజాయ్మెంట్ ఉంటది గదా అంతా తిరుక్కుంటా అటు ఇటు చేసుకుంటా ఉండవచ్చు ఏదైనా గానీ నైట్ పూటా అంటే చాలా డిస్టర్బెన్స్ అయిపోతది
అవునా
ఊ అట్లానే గదా ఇంకా
ఇంకా చెప్పాలండి వర్షం మస్తే ఇగ ఇంట్లోనే గావచ్చు ఇగ
ఇగ బయిటికెళ్ళేటట్టే ఉండదు గదా మొత్తం బురుదా ఉంటాది
హూ
ఎక్కడోళ్ళక్కడ ఇండ్లల్ల కూర్చొని ఉంటారు ఎటూ పోకుంటాయ్ పోతది అట్లా అని ఏం చేస్తాం ఇప్పుడు అదే రావద్ ద్దని మొక్కాలే దేవునికి
అవును
అంతే మరి ఇంకేం జేస్తార్ ఎంజాయ్మెంట్ అనేది పోతాది గదా
కావును కరెక్టే
అట్లా అని హూ
సరేనండి ఓకే మీ టైం మాక్ కేటాయించినందుకు ఓకే బాయ్ అండి మళ్ళీ కలుస్దాం
ఒకే ఒకే బాయ్ బాయ్